హలో వినిపిస్తుందా అండి
ఆ
వినుపిస్తుందా అండీ
నిపిస్తుంది మీ కినిపిత్తందా
ఆ వినిపిత్తంది
ఉం చెప్పండి
చెప్పండి మీరు ఈ మధ్య ఏమన్నా ప్రదేశాలకు వెళ్ళారా
ఈ మధ్య మేము శిరిడి వెళ్ళామండి
అవునా అ అంటే ఎట్లా అనిపిచింది
షిరిడికి ఇక్కనుండి నిజాబాద్ వెల్లి ట్రైన్ లో వెళ్ళాము
ఉం
వెళ్ళి మంచిగా అక్కడ నుంచి శిరిడీల దిగాము
షిరిడి నా
షిరిడి కే ట్రెైన్ ఉండే నాగా చొల్లే దిగద్ సు డైరెక్ట్ షిరిడికి ట్రైన్ ఉంటదండి
ఆ మేషి ట్రైన్ కెళ్లిండ్రా
ఆ హ
ఉం ఎట్లా అనిపించింది దర్శనం మంచిగ జరిగిందా
చాలా బాగా జరిగిందండి వైస్ అవునా
ఆ
చాలా ఎంజాయ్ చేసాం
ఉం మంచిగా ప్రదేశాలు చూసారా
ఉం
అక్కడ నుంచి అంటే రూమ్స్ ఉంటాయా
ఉంటయి
అంటే మనం బుక్ చేసుకోవాలా అక్కడ పోయిన ఇస్తారా
చేసుకోవాలే మనం ఫస్ట్
బుక్ చేేస్
ఆ చేసుకోవాలే
అంటే ఏమి ఇయ్యాలే అంటే ఆధార్ కార్డ్ గిట్లియన్నా లేకపోతే ఫ్యామిలీకి ఇస్తారా సింగిల్ పర్సన్స్కి ఇత్తరా
ఫ్యామిలీకి ఇస్తాం ఫస్ట్ పోసుకో ఫ్యామిలీ ఉంటేనే ఇస్తారండి సింగిల్ వాళ్ళకి ఇయ్యరు ఆధార్ కార్డ్ తోని ఆధార్ కార్డ్ తోని బుక్ చేసుకోవాలే
అవునా అండి అయితే నాకు కొంచెం ప్రాసెస్ తెలుసు నేను చెప్తా వినండి అయితే మనం షిర్డీ కి వెళ్ళాలంటే ఫస్ట్ ట్రైన్ ద్వారా అయినా మనం చేయకపోవచ్చు చేరుకున్న తర్వాత అక్కడ నుండి మనం ఫస్ట్ ఇంకా మనం బుక్ చేసుకుంటే డైరెక్ట్ అక్కడ భక్తి నివాసు అక్కడ ఆ ఉ ఆమ్ ద ద్వారా వాతి నంక సాయి ఆశ్రమాలు ఉంటాయి అవి సంస్థా న ట్రస్ట్ కు సంబంధించినవి అవిటికి మనం వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకి బుక్ చేసుకున్న ఆధార్ కార్డ్ చూపిచ్చేస్తే ఫ్యామిలీకి ఇస్తారు సింగిల్ పర్సన్స్ కి అయితే ఇయ్యరు లాకర్స్ ఉంటాయి సింగిల్ పర్సన్స్ కి అయితే ఇచ్చిన తర్వాత మనం రూమ్ కి చెక్ ఇన్ అయితాం అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్ ఉంటది టూ హండ్రెడ్ రూపీస్ ఇంక అక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంటది యూ మనం ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్కడ మకి ఫుడ్ పెడతారు ఆ ఆ భక్తి నివాస్ లో ఎక్కడ ఆది అక్కడ మనం వెళ్లి ఫుడ్ తిన్నొచు అంతే రైస్ పెడతారు చపాతీస్ కర్రీస్ ఇస్తారు డైలీ చెంజ్ అయితాయి కర్రీస్ ఇంకా శనగలు కాని పెసల్ల కర్రీ ఉంటాది అంటే డే బైడే ఒక రోజు సెనగలు ఉంటే ఒక రోజు పెసల్ల కర్రీ ఉంటది అన్నమాట ఆ తర్వాత మార్నింగ్ మా టిఫెన్ ఫైవ్ ఫైవ్ రుపీస్ కి దొరుకుద్ది అండ్ ఒక్క ఫోర్ అన్న ఫైవ్ అన్న పూరిస్ ఇంకా పెసలు గాని సెనగలు కానీ కర్రీ ఉంటది ఒక స్వీట్ ఇస్తారు. ఉహ్మ్ బాగుంటది తినొచ్చు ఇంకా బయట అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా మనం ఏదైతే తినేయొచ్చు ఇన్ అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి మనం టిఫిన్ యూ లంచ్ ఏదైనా ఇట్స్ మనం అక్కడ నుంచి టెంపుల్ కి ఒక్క టూ కిలోమీటర్స్ అట్ల ఉంటది అక్కడ నుండి బస్సు ఉంటది అన్నట్టు కొంచాన్ ట్రస్ట్ వాళ్ళది ఫ్రీగా అప్పుడు మనం వెళ్లేసి అక్కడ లైన్ అంటే లైన్ ఉంటాది అంటే అమన్ వున్ ఇంకా లైన్ గా ఎక్కేసేయాలి ఎక్కిన తర్వాత మమ్మల్ని టెంపుల్ దగ్గర దిరుపుతారు దింపిన తర్వాత మనం వెళ్ళొచ్చు అక్కడ నుండి గేట్ సిక్స్ నంబర్ ఆ ఉంటది దర్శనం ఆ ఇంకా మనం హండ్రెడ్ రూపీస్ దర్శనము టూ హండ్రెడ్ ఉంటాయండి స్పెషల్ దర్శనం అక్కడ వెళ్లొచ్చు అక్క అది కూడా మనం ఫస్ట్ బుక్ చేసుకోవాలి తర్వాత దర్శనం చేసుకొని లోపల ఇంకా టెంపుల్స్ ఉంటాయి బాబా దర్శనం అయిన తర్వాత లోపల అక్కడ శివాలయం ఉంటది ఆ ఇట్ల లైన్ గా మూడు ఉంటాయి శివాలయం వినాయకుడు శనీశ్వడు అనుకుంటా మూడు ఉంటాయి శనీశ్వడు ఉంటే శివాలయం అంటారు చూసుకున్న తర్వాత వ చెట్టు బాబా వారి గు ఆ మనకు ఒక్క విబ్ ప్యాకెట్లను విభూది ఇస్తారు ఆ లోపల మ్యూజియం కూడా ఉంటది మనం వెళ్ళి మొత్తం చూసుకోవచ్చు అక్కడ లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఉంటది ఉన్న తర్వాత అవన్నీ మనం దర్శనం చేసేసుకొని మంచిగా ప్రశాంతంగా ఉంచోవచ్చు ఇంకా మనం మంచిగా వాష్రూమ్స్ అవ్వనీ అల్లో స్టై నీట్ గా ఉంటది మనకి దర్శనాలు మాత్రం పోనోలు ఇవన్నీ అల్లో ఉండవ్ బయట నే పెట్టేసి వెళ్తా వాళ్ళు కూడా ఫైవ్ రిపీస్ కి ఫోన్ పెట్టుకుంటారు బయట వేరే వాళ్ళ షాప్ లా దగ్గర అక్కడ ఇక్కడ పెట్టుకుంటాం పెట్టుకుంటాం అంటారు కానీ మనం వల్ల కాడ ట్రస్ట్ ఉండ అక్కడ బాబా అని అక్కడనే పెట్టుకుంటే బెస్ట్ ఇంకా వీళ్ళు అంతా ఇంకా అది కాదు మోసాలు కూడా బాగుంటాయి జాగ్రత్తగా ఉండాలే మనం ఎవరిని నమ్మొద్దు ఇంకా అక్కడ నుండి మనకి నియర్ బై ప్లేసెస్ కొని ఉంటే మనం వెళ్లొచ్చు ఇంకా ఆ టెంపుల్ నుంచి మరి మనం యూ బయటకు వచ్చిన తర్వాత ద్వారకమ్మయి ఉంటది ద్వారకమ్మయి దర్శనం చేసుకోవాలి మనం బా బా టో పెన్ ప్లేస్ యూ
అ
పదారు
హలో
వా వింటున్నారా అండి
ఆ వింటున్నామండి
బాబా ప్లేస్ అన్నమాట ద్వారకమాయి ఉంటది ద్వారకమాయి లో మనం మంచిగా దర్శనం చేసుకోవాలి బాబా ఉన్న ప్లేస్ దర్శనం చేసుకొని ఇంకా బాయ్ కీరా మీరు కూడా ఇవన్నీ అండి
మేము అన్నీ చూసినాం ద్వరకామ బుక్ చేసుకున్నాము
హు
సరే దార్క మకి పోయినము ముందు సిరిడి బాబ దర్శనం చేసుకున్నాము
లోపల టెంపుల్స్ లోపల ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా అవన్నీ చూసినాము వేపచెట్టు సుట్ట తిరుగుతుంటే రెండు వేపాకులు దొరికినాయి మాకు
ఉమ్
వేసుకున్నాము
ఉ
లోపల దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం ఇస్తారు కదా లడ్డు
అదే ఇంతాక చెప్పిన కదా నేను మాకుడిచి
అది తీసుకున్నాము కాసేపు అక్కడ కూర్చున్నాము ప్రశా ప్రశాంతంగ కూర్చున్నాము ఇంకా కొంచెం అటు సైడు పోతే ఇంకా శివలింగము ఆ గర పటి అవన్నీ విగ్రహాలు
హు
చూసి బాబ వారికి అడ్రస్లు తీస్ కుందామని అందులో లోప ఒక షాప్ ఇలాగ ఉంటది అందులో ఒక పోయినాము
హు
అ ఒక రెండు డ్రెస్సులు తీసుకున్నాము
ఆన
అ
ఏం చేస్తారండి డ్రస్సులు
దేవుడికి ఇక్కడ మా దగ్గర గుడి ఉంది గుళ్ళ గుళ్ళో దేవుడికి ఇస్తామండి
అ
ఆ చేసుకుంటాము అక్కడ అగరబత్లు ఉంటాయి అగరబత్తీలు కూడా కొనుక్కోవచ్చు కొన్ని పోస్టర్స్ ఉంటాయి
బాబా వాడి
బాబావారి ద్వారకామా అన్నీ ఇక
మనకు నచ్చిన
నచ్చిన ఫొటోస్ నచ్చిన అవి తీసుకుంటాం ఒకటో రెండో తీసుకొని ఓ అగరబత్తి ధూపం తీసుకొని బయటకు వచ్చి ఈ మా రూమ్కి వచ్చేసాం
అక్కడ బయట వరకంయ చారడి ఇవని
ఆ చావడి ద్వార్కమయి ఆ అటు పోయినము బ
అనే టెంపుల్ అనేవ కంటెమ్స్ కూడా ఉంటాడు దర్శించుకున్నాడా
హనుమాన్ టెంపుల్ ముందు దదు దార్కామయ లోపలికి పోయినాం ఫస్ట్
అవును కదా నే మురు దర్శనం చేసుకున్నా ఓకే అండి థ్యాంక్ యూ
ఆ థ్యాంక్ యూ